బాగున్నామండి మీరు బాగున్నారా బాగునరండి ఉమ్ ట్రావెలింగ్ కోసం ట్రావెలింగ్ చేస్తునాం అండి చిన్న ఫ్యామిలీ ట్రిప్ కి బైటికెళ్తునం
ఎక్కడికెళ్తునారు
అజ్మీర్ ఎల్తునాము అండి
ఒకే అజ్మీర్ ఓ రాజస్ధాన్
ఉమ్
లాంగ్ వస్తాం రండి మీకు అక్కడి నుంచి
ఆ ఆ లాంగ్ అండి టూ డేస్ జర్నీ పడుతుందండి మాకు ట్రైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్నాం అండి అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ అయితే నిన్న అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ గా బుక్ అయిపోయినాయి అవి ఏ చూద్దాం అనుకున్ అవి అన్ ఎక్స్ ఉండే సరికి తొందర తొందర బుక్ చేసినం మండే ప్రెషన్ అయిపోయిన
అవునా అవును ఏంటిది ఫ్యామిలీ టూర్ ఆ ఫ్రెండ్ టురా ఆ అండి
ఫ్యామిలీ టూర్ అండి
ఫ్యామిలీ టూర్ ఎ
యూ ఫ్యామిలీ టూర్ ఎ వేసుకున్నాం అక్కడ రాజస్థాన్ లో ఇంకా టూ త్రీ చూడని ప్లేసెస్ ఉన్నాయి అజ్మీర్ కాకుండా ఇన్ కేస్ టైం దొరికితే ఏమైనా టైం దొరికితే వెళ్దాం అని అనుకుంటున్నాం
ఓకే అక్కడ ఏముంటాయండి మీరు అజ్మీర్ షరీఫ్ కాకుండా ఇంకా ఏమి ఏమి ఉంటాయి మీరు
అక్కడ అంటారు మన దాని పేరు కొ ఒక్కటి ఉంటదండి లైక్ ఎలా అంటే ఒక వైట్ స్నో వైట్ స్నో లెక్క వైట్ శాండ్ ఉంటది అందులో వాట్ టర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటాదండి మూవీస్ లల్లా చాలా వరకు తీస్తారు అది అదొక ఏరియా ఉండే దాన్ని ఏమో అంటారండీ ఐడియా వస్తలే ఇంతకు ముందు దగ్గర తీసుకున్నది ఐడియా వస్తలేదు అక్కడ ఇంకోటి రాజస్థాన్ లో వచ్చేసి ఉదయ్పూర్ ఉదయ్ పూర్ అనే ది ఒక్క కోట ఉంటాదండి పెద్ద పెద్దది
ఓకే
సెలబ్రిటీస్ అక్కడ ఆ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చేసుకుంటారు అక్కడ
ఓకే ఓకే
ఇప్పుడు మనం సినీ హీరో సినీ హీరో నాగబాబు ఉన్నది వాళ్ళ డాటర్ మ్యారేజ్ కూడా అక్కడే జరిగిందండి ఇంక కది
ఓకే
ఆ అక్కడ అది ఉంటది ఇంకా ఎడారి ఉంటదండి అక్కడ తరి ఎడారి
ఓకే వంటలు బాగుంటాయి అనుకుంటా కదా క్యామిస్
ఆ అవునండి నేను ఒక్కసారి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను క్యామెల్ ట్రావెలింగ్ కూడా చేసా అక్కడ
అవునా
యూ అక్కడ మేము ఒక ప్లేస్ కి వెళ్ళాం ఆడ మొత్తం శాండ్ ఎట్లా అంటే మన చేతులో కూడా ఆగదు అక్కడ ఉన్న శాండ్ చేతి నుంచి ఇట్లా పడిపోతుంది చాలా సన్నగా ఉంటదండి
ఓకే స్మూత గా ఉంటుంది
నేను అక్కడన్న శాండ్ ను టచ్ చేసాను అక్కడన్న ఎన్విరాన్మెంట్ చూసా అండి కొంచం వేడి గా ఉండు టుంది అ ఆడ వాళ్ల డ్రెస్ కాస్ట్యూమ్స్ ఉంటాయి ఆ డ్రెస్ కాస్ట్యూ మ్స్ కూడా వాళ్ళు ఫీ కట్టేసి మనం రెంటల్ గా ఇస్తారు అనమాట వాళ్ళ డ్రెస్ కాస్ట్ యూమ్స్ మనం ఫొటోస్ కూడా దిగొచ్చు ఆ రాజస్ తన కాస్ట్యూమ్ బాగుంటది అంటే క్యాప్ ఇస్తారు ఆ అబ్బాయిలకయితేనేమో దో తీపయ జాయ్ జోతిను ఇట్లా లా హాఫ్ షర్ట్ అని ఉంటది హాఫ్ షర్ట్ ఒకటి క్యాప్ ఇస్తారు అమ్ల మ్ర చోలి ఇస్తారు
అవునండి
దగ్గరకెళ్ళి ఇస్తార అక్కడ కాస్టూమ్ అదే అండి వాటిపైన డిఫరెంట్ టి పిక్స్ తీసుకోవచ్చండి
మీరు ట్రై చేసారా అండి
అ నేనా చెయ్యలేదండి చేద్దామని మా డాడీని రిక్వెస్ట్ చేసిన మా డాడీ వద్దున్నా ఇప్పుడు అవసరమా వద్దు అనని చెప్పారండి
మ్ కానీ ఈసారి వెళ్తున్నా కదండి మా డాడీని ఒప్పించ అయినా ఒకవేళ వెళ్తే వేరే ప్లేసెస్ కి ఏమైన వె ళ్తే అటు సైడే మళ్ళ సేమ్ ప్లేసెస్ నేను ఏమన్న విజిట్ చేస్తే నేను మా డాడీని రిక్వెస్ట్ చేస్తా ఈసారి వెళ్ళాలని ఉమ్ అక్కడ వెళ్లి వస్తాను ట్రై చేస్తా నా వర ఇప్పుడు నేను ట్రై చేస్తాను అ
అక్కడ సినిమా షూటింగ్స్ కూడా బాగా జరుగుతది
మ్
సినిమా షూటింగ్స్ కూడా బాగా జరుగుతాయి కదా రాజస్థాన్ ఏరియా
మొత్తం చాలా ఫేమస్ కదా అండి టూరిస్ట్ ప్లేస్ లకి చాలా ఉంటది మనకు ఏందంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా అక్కడ వెళ్లి వేరే వెడ్డింగ్స్ చేసేసుకోవడం లేకుంటే ఏమైనా ట్రిప్స్ కి వేళ్లడం చాలా మంది వెళ్తారు కదా అడ అప్పట్లో చాలా వరకు కోటలు అయినా అవయినా చారిత్రక కట్టడాలయినా అక్కడ చాలా ఉంటాయి ఇప్పుడు మన మన తెలుగు రాష్ట్రాలలో ఏ విధంగా కట్టడాలు ఉన్నాయో అలాగనే రాజస్థాన్ లో కూడా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నెంబర్ఫ్ కో టలు ఉన్నాయండి
అవును
ఉం చాలా మంచి ఏరియా ఒకసారి చూడాల్సిందే వెళ్లి మీరు కూడా ట్రై చేయండి వెళ్లి
పోదాం అండి నేను కూడా సమ్మర్ టూర్ సమ్మర్ టూర్ ఏ ఏద్దామనుకుంటున్న
ఈ ఫ్యామిలీ ట్రిప్ కూడా మేము అనుకోకుండా ఎప్పుడో ఫైవ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ చేసాం మా సిస్టర్ మ్యారేజ్ అయినా కానుంచి వెళ్దాం వెళ్దాం వెళ్దాం వెళ్దాం అని ఛానా సార్లు అనుకున్నాం ఫైవ్ ఇయర్స్ నుండి కానీ కుదరలేదు అన్ ఎక్స్పెక్టెడ్ గా నిన్న ఎందుకో స్టేషన్ అట్ వెళ్తే అజ్మి మీదు నార్మల్గా ట్రైన్స్ ఎలా ఉంటాయ అనుకున్నం అక్కడి వరకు టికెట్ బుకింగ్ ఎంత ఉంటది అమౌంట్ ఎంత ఉంటది అని కనుకున్నం ఏ టైంకి ఎలా ఉంటది అనుకున్నం కనీ టికెట్స్ ఉన్నాయి సీట్స్ ఉన్నాయి అనే సరికి చిన్న ఒక టెన్ మినిట్స్ గ్యాప్ లనే బుక్ అయిపోయినాయి మొత్తం స్
డెషిషన్ అ ఓకే అండి
క్స్పెక్టెడ్ గ
అది అనేక్స్పెక్టెడ్ వండర్ఫుల్ వు
ఎ వెళ్లాలనే ఉంది అందుకే ఇంత అనేక్స్పెక్టెడ్ గా అయింటది
అదే అంటే మనం ముందు నుంచి ఏం ప్లాన్ చేస్కోలేదు ఒక్కసారి అనుకొని పోతున్నాం కాబట్టి లైట్ తీసు
మ్ అవునండి ఇప్పుడు కూడా మేము ట్రైన్ కోసం అనే వెయిట్ చేస్తున్నాం
అంటే నువ్ ట్రైన్ జర్నీ ఆ చేసేది
ఆ ట్రైన్ కె అండి ట్రైన్ కి వెళ్తున్నా ట్రైన్ డిలే అయిపోయింది వన్ టూ అవర్స్ ఎలవెన్ తర్టీకి రావాల్సిన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు టూ ఓ క్లాక్ కి ఉంది
అవున
మ్
ఎందుకు అంత డిల అయింది
స్టార్ట్ అవడం డిలేే గా స్టార్ట్ అయిందండి అదే ఇంకా అది గద్వాల నుండి వస్తుంది గద్వాల్ లో గద్వాల్ నే ఫస్ట్ స్టేజ్ అక్కడ నుంచి ఇలా వచ్చే ట్రైనే కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆడ నాకు టూ డేస్ ఎల్లుండీ అఫ్ ఏల్లుండి అఫ్టార్నూన్ లేదా ఈవినింగ్ వరకు దిగుతం అండి
అంత టైం పడుతుందా అండి
లాంగ్ జర్నీ కదా అండి అంతా అన్నీ స్టేట్స్ నీ టచ్ అవు వుకుంట వెళ్ళాలి కదా సో పట్టుది టైం టూ డేస్ జర్నీ మాక్సిమం వన్ అండ్ హాఫ్ డే అనుకోవాలిగా
జర్నీ పడుతుందా అండి మరి మీకు జర్నీలో ఏమన్నా ఇబ్బంది అవుతుందా అండి మీకు
జర్నీ వల్ల ఇబ్బంది ఏం లేదండి ఆల్రెడీ ఆ వెళ్లోచాం కదా ట్రైన్ అలవాటే అండి
అలవాటే మీరు జర్నీస్ ట్రావెలింగ్ నైట్
అవుతే ఒకసారి జర్నల బుకింగ్ చేసుకోకుంటా వెళ్తే మాత్రం చాలా ఇబ్ ఇబ్బంది పడాలి చాలా సఫర్ అవ్వాలి మేము అట్లానే ఈ సారి బుక్ చేస్ కొనీ మరీ వెళ్తున్నం
ఏం కర్రీ చేసినవ్
సారి మేం బుకింగ్ చేస్ కోకుంట ఎల్లినం జనరల్ ల్లో చాలా రిస్క్ అయినం అండి అంటే చాలా మంది జనరల్ లో నార్మల్ పీపుల్స్ ఆ ఎళ్తరు కదా అట్లా అట్లా నిలబడ్డానికి కూడా స్
నార్మల్ గైతే వెళతారూ రష్ ఎక్కువ ఉంటే కూర్చోడా ఇబ్బందైతుంది
ఆ చాలా ఇబ్బంది పడ్డం అలా కాకుండ దనీ ఇలా చేస్ కున్నం ట్రై చేస్తాను న మంచిగా బుక్ చేయాలని కానీ రిటర్న్ టికెట్స్ ఏం బుక్ చేయలేదు అంటే ఏమైనా ప్లేసెస్ చూస్తే మేము టికెట్ మళ్ళా టైమింగ్ అట్లా ఐతదని బుక్చేయలేదు అప్పటి వరకు టై ఇగ ఇంటికొచ్చి బుక్ చేసుకుందం అని ఆగినం
అప్పుడు కూడా బుక్ చేసుకోవాల్సి దండి మరి వచ్చేటప్పుడు మళ్ళీ కొంచెం లగేజ్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది టైర్డ్ అయి ఉంటరు కాబట్టి
ఏ ఒక్క రిటర్న్ టికెటు ట్రైన్ ఉంది గానీ మేమ్ ఏమనుకున్నం అంటే ఏమైనా ప్లేసెస్ కి వెళ్తే ఫర్ సపోజ్ సడన్లీగా చెప్పలేం గదా కొద్దిగా టైం దొరికి టైం దొరికినప్పుడు మళ్ళీ అంత లాంగ్ ఎళ్ళలేమ్ ఫ్యామిలీ తోనీ మళ్ళా మళ్ళా ఫ్యామిలీ తోని అన్నీ ఎక్స్పిర్ అంటే లాంగ్ వెళ్లాలంటే మన ప్లానింగు అందరికీ టైం ఎక్స్టెండ్ అవ్వాలంటే కుదరదు కదండి మన బిజీ షెడ్యూల్ లైఫ్ లో అలా ఛాన్సెస్ రావడం చాలా రేరు